హ నాది వినిపిస్తుందా. హ ఇంక కొంచెం గట్టిగా మాట్లాడరా ఏం వినిపించట్లే వాయిస్ కట్ కట్ కట్ అయిపోతుంది మీది.
ఇప్పుడు ఓకేనా.
హలో గట్టిగా మాట్లాడారా.
ఇప్పుడు ఓకే అండి ఓకే.
ఆ ఇప్పుడు ఓకే బావినపడుతుంది. హలో ఆ ఏమైంది మధ్య మధ్యలో వాయిస్ పోతుంది. హలో హలో హలో
వినిపిస్తుంది నాకు. మీకు వినిపించట్లేదా?
మీది మ ఒక్క నిమిషం వస్తుంది మళ్ళా పోతుంది వాయిసు.
ఆ
కొంచెం గట్టిగా మాట్లాడరా.
ఇప్పుడు వినిపిస్తుందా మంచిగా.
ఆ ఇప్పుడు ఇనవడుతుంది మళ్ళా కొద్దిసేపటికి మళ్ళా లో వినవడుతుంది.
ప్లే సార్ మరి
హలో
ఏం చేస్తున్నారు.
మీరండి పడుకుందామని చెప్పేసి ఇట్లాబెడ్లో ఇట్లా ఒరిగినము.
తిన్నారా మరి. ఖాళీ అండి ఇప్పుడు ప్రస్తుతానికి చె
వాయిస్ మళ్ళా కట్ అవుతుందండి
ముందే డిన్నర్ చేసి కూర్చున్నాము లేట్గా తిన్నాము స్వప్పుడే పడుకుంటే అలా కూర్చున్నాము
ఎట్లా మరి ఈరోజు హలో
బయటికిెళ్లారా ఈ రోజు
ఆ బయట కంటే ఊరికే అట్లా బయటకెళ్ళి వచ్చాం
ఏమన్నా బయట ఫుడ్ ఏమన్నా ట్రై చేశారా కొత్తగా
మీ వాయిస్ వైరల్ పొటాటో అని చెప్పేసి అట్లా
ఆ అది అవి బాగి ఎగ్జిబిషన్స్లలో ఉంటాయి కదా అలా ఎగ్జిబిషన్ లో పెడతాఉంటారు నేనెప్పుడూ విన్లేదు హలో హలో ఏం వినిపించట్లే వాయిస్ హలో
హలో
ఏమైంది అసలు వాయిస్ ఏం వినపడట్లే హలో ఆ జాబ్ ఏమన్నాడు మొన్న
బ
ఆ
హలో
ఏమైందండీ అసలు వాయిస్ వస్తలేదు
ఓకేనా
ఆ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది
బయట అదే ఫ్రైడ్ రైస్ పెట్టాను ట్రై చేశారా అండి
అంటే ఎప్పుడు తినలేదు ఆ చూశాను ఎప్పుడు తినలేదు
అవునా నార్మల్ ఇప్పుడు చాలా మంది ఇంట్లో కూడా ట్రై చేస్తున్నారు కదా ఆ
ఆ అవును ప హలో
ఇంట్లో నార్మల్ గా ఇప్పుడు చాలా మంది ఇట్లో కూడా ట్రై చేస్తున్నారు అబ
ఆ కరెక్ట్ అద బయట చసే వెనికి ము కొంచెం డిఫెంట్ ఉండాలి కదా
అవునవును
అళగాని స్ట్ అరుే
అవి నార్మల్ గా మై దానావా అదేమో యూస్ చేస్త సారుగదా లోపల క్ పిండి ముంచి తీస్తారు కదా
ఓ కన్ ఫలర్ ఎడ్ ఏ మమోయిస్ స
అదే
వాళ్ళు ఎళ్లేరు చూసాను చాలా మంది ప్పుడు యూట్యూబర్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా
అవునవును
వాళ్ళు కూడా ఆ ప్రీతిని చూస్తూ వాళ్ళు చఛాలెంజ్లు కూడా చేస్తున్నారు
అవును ఈ మధ్య ఛాలెంజ్స్ చాలు స్ను జబూ శింబ్జ్ చికెన్ షబర్మ అని చెప్పేసి ఇంత పెద్దదిస్తూరు వాళ్ళకి ఆ షబర్మ త్రీ మినిట్స్ లో కంప్లీట్ జేస్తే లైఫ్ టై సెటిల్మెంట్ అని చెప్పేసి ఆఫర్ లేకపోతే ఐ ఫ్రాఫ్ ఫరాన్ జేప్పేసి లైక్ క్కువ క్వాంటిలో ఒక కేజీ అట్లా హాఫ్ కేజీ అంత ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఆ ఒక పోర్షన్ అంత దిన్
అవును రేపు అన్నీ పెడిగిపోయినాయి మళ్ళా దాన్ తో పాటు అందరు ఫుడ్ ఛాలెంజ్ లే
చాలా ఫుడ్ ఛాలెంజ్ అందరు ఎక్కడ చూడు ఫుడ్ ఛాలెంజ్ లే పోత్ ఆఫర్స్ ఈ ఆఫర్స్ ఏ చాలా మంది షాపింగ్ చేస్తార అని జేప్పేస్
ఛాలెంజ్ లే జేతున్నారు మొత్తం
చాలా ఇప్పుడు ఏంది ఇట్లా నార్మల్ గా మ్మ్ ఇంట్లో అన్ని ఫుడ్స్ ఐటమ్స్ తెచ్చుకొని రాక్ పేపర్ సీజర్ అని ఆడి ఎవరు గె గెలిస్తే వాళ్ళు అక్కడదాక్ ఉరికి వచ్చే లోప్ అలా వీళ్ళంతా కంప్లీట్ చేసి వాడేస్తున్నారు ఉన్న ఫుడ్ అంతా
అంటీ
యా
ఆడే యూట్యూబ్ అంటే వేరే లాటింది, ఇప్పుడు యూట్యూబ్ అంటే అన్ని పిచ్చి పిచ్చి అన్నీ వస్తున్నాయి.
నవున్
గోడు ఎనిమిది ఇంటూ మరి ఏంటో సోదరీ మనం కూడ వాటికే అడిక్ట్ అయిపోయినాము దాని ఊరుకుంట ఊరుకుంటా ఎన్ని గంటల అయిన ఊరుకుంటా అట్లానే
ఇక ఒకకారిని చూడ లఅనే వస్తుఉంటాయి అందరి వల్ల
అర్థం అయితే నిను రావల్ల మలి ఎయితులో ఫోన్ కీ దారుణంగా అడక్ట్పో అయిపొతారు అట్లానే ఉంటారు వాళ్ళు పొనేపొరు మది కూడే వాళ్ళు అది కూడా నార్మల్గా యూట్యూబ్ లోనే పెడతాండురు మొబైల్ క్ష గురించి అవేర్నెస్ కూడా ఇ మొబైల్ అనేది చూస్తున్నారు
అదే
తినొత్తను
ఏమన్న మూవీస్ చూసార ఇ మధ్య లేదా ఆన్లైన్ షాపింగ్ ఏమన్నా చేశారా
ఒకటి ప్రోడక్ట్ వచ్చానది ఇమద్యనే అదే ఫేస్ రోలర్ అంటారు కదా అలా వాటర్ ఫిల్ చేసి ఆ అది చిన్నవి ఎంత థర్టీ రూపీస్ ఆ థర్టీ పైవ్ రూపీస్ ఆ వస్తే ఆర్డర్ పెట్టాను మది ఇది ఏంది వచ్చిన
యూస్ చేస్తున్నరా అందులో ఐస్ లైక్ వాటర్ పెట్టి
మామూలుగా నిను పెట్టుకోను మా హస్బెండ్ బాగా పెట్టుకుంటాారు
అ
అ మళ్ళీ పెట్టుకుంటారు బాగనే ఉంది ప్రడక్ట్ అంటే ఓకే వర్త్ అనే చెప్పచ్చు సో అప్పుడు అప్పుడు చుస్ ఒక వేళ ఆర్డర్స్ డీల్స్ ఏమైన్న వస్తాయని అది చూస్తున్నా ఈ మధ్య ఆర్డర్ పెడదామని
అ
హ్మ్
ఇంగా ఉన్న నీవాయిస్ కట్ అయితుంది వినపడట్లే మళ్ళ
ఎగ్ న
ఆ
ఇప్పుడు వినిపి
ఆ అవ్ ఆ మీరు గట్టిగా మాట్లాడినప్పుడు వినవా మెల్లగా మాట్లాడినప్పుడు ఏమో వినబడట్లే సరిగా
అవునా
సరే
మరి